ఆ బాగున్నామండి ఏం చే స్తున్నారు
ఏం లేదండి ఫ్రెండ్స్ తో అలా వా వాకింగ్ కి వచ్చాం వెదర్ బాగుంది
అవునా అండి
బాగుంది అని చెప్పి ఇంకా అలానే వచ్చామండి వాకింగ్ కి
మ్మ్
మీరేం చేస్తున్నారు అండి
ఏం లేదండి ఇందాకే ఓక మూవీ చూసి మండి
ఏ మూవీ చూసారండి
అదే అండి తెలుగులో అండి యానిమల్ మూవీ అని
ఓకే ఓకే
మీరు చూషారా అండి
లేదండి చూడాలదు అనుకున్నాము మళ్ళీ ఇంకా అవాలేదండి
అవునా అండి
కేది స్టోరీ చెప్తారా
అవునా అండి స్టోరీ ఏం లేదండి ఓ డాడీ ఉంటాడుడి సింపల్ చోరినే కానీ డైరెక్టర్ బ బలదీ దండి స్క్రీన్ ప్లే బాగుందండి
ఓకే కే ఎవరండి రెక్టర్ ఈ మూీ ఆ మూవీకి అనిమల్ మూవీకి
సధప అండి తెలుగు డైరెక్టర్ ఫు జీనియస్ అండి వాళ తీస్తున్నారు
అంటే ఒక మెసేజ్ యూత్ కి మంచి
అవునండి ఏదైనా ని ఇంటెన్స్గా ఉంటుందండి రియాక్షన్ అలా అలా తీసుాడు
ఓకే ఓకే తన ఫ్యాన్స్ అంట మీరు చూస్తే వెళ్దని అనిపిస్తుంది చెప్పేది ఏంటనే తెలుస్తుందిడి తన ఫ్యాన్స్ ని
ఫస్ట్మూవికే ఫీదా అయిపోయి అండి
ఏదండి ఫస్ట్ మూవీ ఓ ఓకే ఓకే అర్జున్ రెడ్డి చూసా అండి
ఆ అది చూసిన వెంటనే ఎంట్రెన్స్ ఫైర్ అ ఇబడే ఆ డైరెక్టర్లు ఇంత ఇంత నాలెడ్జ్ ఉంది ఇలా వన్ చేయను
ఆ ఎప్పుడుూ ఆ డైలాగ్ కలా ఫేమస్ఏ ఉన్నాయి కదండి అర్జున్ అడికి ఏం చేస్తున్నా మయిద పిల్లి కొన్నా కాడి మాజడి రాచ్చు ఆ చెప్తా అంటడి అన్ని మూవీస్ స్టోరి
మూవీ సింపుల్ స్టోరీ ఏం లేదండి ఫస్ట్ నాన్న ఉంటాదండి నాన్న కొడుకు అంటే చాలా ఇష్టం కొడుకు కొడుకు చాలా ప్రేమిస్తుంటారు వాళ్ళ డాడీని కానీ వాళ్ళ డాడీ పైన కొడుకుండి అంటే సొంతంగా సన్ ఆ సన్ చాలా ప్రేమిస్తుంటాడు డాడీని ఆ అది సడన్ ఏమైద్దంటే వాళ్ళ ఫ్యామిలీ లోనే వాళ్ళ డాడీని అటాక్ చెయ్యాలని కొంతమంది వెయిట్ చేస్తున్ టాదండి టైం టైం వచ్చినప్పుడు అటాక్ చేసి చంపేయాలని అంటే వాళ్ళ ఏమో పాత గొడవలు ఉంటాయండి ఉమ్ అ అందువల్ల అతని చంపాలని చూస్తే వీడు దానికి అడ్డం వచ్చి దీనిలో అన్ని వీడే చూసుకుంటాడండి ఒకసారి అటా అటాక్ ఐతది కానీ వాళ్ళ నాన్న బ తి ఊమ్ ఏమంటారు వాళు చనిపోడు మిస్సే వైతాడు హాస్పిటల్ పడతాడండి ఆ అప్పుడు తర్వాత వీడు ఏంటంటే కంప్లీట్ స్టోరీ చెప్పాలంటే స్టార్టింగ్ అండి వీడు ఒక అమ్మాయి అంటే ఇష్ చ్చం అంటుద్ది చిన్నప్పటి నుంచి టి వీళ్ళ నాన్న అంటే వాడు పిచ్చి ప్రేమ ఉండి చాలా వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ ఏమైందంటే వీడు అస్సలు తట్టుకోలేడం
ఓ చానా మరి చాలా ఇష్టం ఉంటుద్ది
ఉమ్ వాళ్ళ డాడీ చూసు తే బిజినెస్ మ్యాన్ అండి వాళ్ళ వాళ్ళ డాడీ బిజీ ఎప్పుడు బిజీ పిల్లలతో కూడా మాట్లాడదు తక్కువ అలా అలా ఉంటుంటే ఉమ్ అలా ఉంటున్నాడండి కానీ నెక్స్ట్ ఏమైతుందన్ అంటే వి వీడు పెద్దగ్గాను కొంచెం వాళ్ళ డాడీ ఇష్టం మాత్రం పోదండి చచ్చే వరకు పోదు అది మాత్రం వాడు పెరుగుతూ కొద్ది ఒక అమ్మాయిని ప్రేమిస్తాడండి ఆ అమ్మాయికి ఏం లే జ్మెంట్ అయి ఆ అయిన రోజే ఆ రోజే ఎంగేజ్మెంట్ అటెండ్ అయ్యింటాడండి అయినా కూడా వాడు ఏం చేస్ సామంటే ఆ ఎంగేజ్మెంట్ ని క్యాన్సల్ చేపిచ్చి ఆ నేన్ చెప్తా చూడు ఇలా ఏదో ఒక కథ చెప్తాడు ఆమె ఉండి ఇంగ ఏడో ఒకాడ ట్రిగర్ అయితాదండీ లవ్వు ఇలా ఆల్రెడీ ఆమె నను లవ్ చేసింది చిన్నప్పుడే స్కూల్లోనే లవ్ చేసిందండి. వాళ్ళ ఇంట్లో ఏమంటే కొంచెం రెస్ట్రిక్ట్ చేసినారు వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అనేటట్లు ఆ మూమెంట్ వచ్చినప్పుడు చెప్పేసినాడండి వాడు ఇప్పుడు ఇంగ ఆమె కూడా ఒప్పేసుకొని ఇంట్లో చెప్పేసి ఇలా చేసుకుంటామండి అంటే వాళ్ళుండి ఇంకేం అనలేరండి అంటే గర్ల్ సైడ్ వాళ్ళు అంతా ఓకే అండి కానీ బాయ్ సైడ్ వాళ్ళు వాళ్ళ నాన్నకి పోయి అడిగితే ఇట్ల చేసుకుంటా తే వాళ్ళ నాన్న దగ్గర నెంబర్ అగితే లేదు చేసుకోకు వాడు ఏమ అన్నట్టు వెళ్ళిపోతాడండి
ఓకే ఇష్టం ఉండలేదండి వాళ్ళ డాడీకి చేసుకోవడం అమ్మాయి
ఇష్టం లేదని కాదా అం డి అంటే నీకు ఇష్టం వచ్చిందే చేస్త సున్నావు గదా అనా అంటే నా బిజినెస్ ఏంటి నిన్నా నేను ఎలా ఎలాంటి అమ్మాయిని తేవాలనుకుంటాన్నా నీకు నీవు ఎవరో వచ్చి ముందర పెడితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏ ఏంటి చెక్ చెయవా ఆ రేంజ్ లో అని వాళ్ళ ఇంటెన్షన్ ఉం
ఆ ఆ అర్థమైంది అర్థమైంది
తర్వాతకండి మీరుండి సరే అని మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుంటాడండి మ్యారేజ్ చేసుకొని ఔట్ ఆఫ్ క కి వెళ్ళిపోయి అక్కడే మొత్తం పిల్లలు చదువు అంతా చూసు స్తుంటాడండి వీడే చేస్తుంటాడు వర్క్ గిర్క్
తన ఓన్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసారా లేకుంటే ఫాదర్ దీ కంటిన్యూ చేసారా
ఫారిన్ కంట్రీలో మొత్తం వాళ్ళకి షేర్స్ గానీ లేదా బిజినెస్ గానీ వాళ్ళంతా ఫుల్ డబ్బులు ఉన్నవాళ్ళండి స్వా వాళ్డా డాడీకి స్వస్తి క్ అనే బ్రాండ్ ఉందండి కానీ వాడు వాళ్ళ డాడీ సపోర్ట్ లేకున్నా కూడా వాడియద్ డండీ ఆ కెపాసిటీ వాళ్లో ఉంది వాడు బాగా చదువుకున్నాడు మ్ తర్వాత వాడు గ గ్రాడ్యుయేషన్ నిన్న అంతా కంప్లీట్ అయిందాండి మ్యారేజ్ గిరేజ్ అంత అయిపోయిన తర్వాత తర్వాత వాళ్ళ డాడీ కట్ట ట్ అయితదండి అటాక్ అయిన తర్వాత వాడు వచ్చేస్ డు మళ్ళీ ఇండియాకి ఇలా న్యూస్ ఆ న్ తెలిసిిపోనా వాళ్ళ వాళ్ళ డాడీ ఫుల్ పెద్ద బిజినెస్ మన్
మ్
తర్వాత వచ్చి ఇలా చెప్తాడు నాన్న ఇలా అయింది కదా అంటే నవ్వెందుకు కాల్ చేయలే నాకు ఇన్ని రోజులు అయితే నీ గురించి నాకు ఏ మాత్రం తెలీదు ఫ్యామిలీలు అందరికి తెలుసు మీ అమ్మకి మీ సిస్టర్ కీ అందరికి తెల్సు నాక్ పప్ప ఎందుకు ఇదంతా అది ఇది అంటే మీరు కాల్ చేసిండొచ్చుగా అన్న నన్ను ఎందుకు ఇంత దూరం పెట్టినర్ అదిగాని వాడుంటాడండి హు తర్వాత్ కా ఇంగ స్టోరీ ఏందంటే వాళ్ళ నాన్న సేఫ్ గా లేడని వీళ్లకు అర్థమైపోద్ది
ఓకే ఫుల్ చుట్టూ ఎనిమిస్
ఆ చుట్టూ ఎనిమిసే ఉన్నారు మాలో ఎవరో ఉన్నారు అని వీళ్ళ మామ ఉంటాడండి సొంత మామ ఎవరంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళ మొగుడు అండి
ఓకే ఓకే
ఫుల్ జీజా ఉంటారుగా జీజా అంటారండి వాళ్ళ నుండి ఎనిమి ఫుల్ ఎనిమి అంటే తెలియనట్టుగా ఎనిమి అంటే నమ్మక ద్రో ద్రోహం అంటారు కదండి అలా
వాళ్ళ ఫాదర్ కా లేకుంటే తనకీ హీరో కా అండి వాళ్ళ చత్ శత్రు మీ ఆదే
వా టోటల్ వాళ్ళ ఫ్యామిలి క హీరో వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం శత్రువునే ఆ మెయిన్ టార్గెట్ ఏందం టే వాళ్ళ నాన్నన్ చంపేసి ఆ స్టేజ్ ట్ లో మేము ఉండాలి అన్నది వాళ్ళ టార్గెట్
ఓకే తన ఆస్తులకి తరగ తన లవెల్ కంతా వీళ్
ఆ ఆ బిజినెస్ లో మంచిగా మంచి మార్కులు కొట్టేసి తర్వాత ఆ బిజినెస్ లో నేను ఎెదగాలి తనని చంపేసి అని ఎందుకంటే కొడుకు ఫారెన్ వెళ్ళిపోయాడు కదండి ఎవరు ఎవరు పట్టించుకుంటారు ఇక్కడ
ఆ ఒకడే నా కొరుకు కొడుకు తన్ వాళ్ళకి సారీ
ఒకడే కొడుతండి ఆ ఒక్కడే కొడుకుండి
సరే
అంటే వాళ్ళ పెద్దప్ప కొడుకులు అండి అంటే ఇప్పుడు హీరో వాళ్ళ పెద్దప్ప కొడుకులు ఉంటారు కదండి వాళ్ళే నేను డి వాళ్ళంతా అటాక్ చేసేది అదంతా చేస్తే ఈరో ఉండి కొండ రోలు వాళ్ళకి కనుకుంటాడండి ఎవ ఎరు ఏంటి అను మొత్తం కనుకున్నకలా మేన్ విలనివరని పోయి చూస్తే వాళ్ళ సొంతం పెడప్ప కొడుకులే ఉంటారం మీద
ఓక
క్ చేయడానికి పోతాడండి సీతా పయలోనే ఇంకా ఆ కొట్లాడాయి అంటే లైక్ గన్ ఫైర్ ఇవంతా చేసిందే లాస్ట్ కి చంపేస్తాడుండి వాళ్ళ హీరోనే చంపేస్తాడు వాళ్ళ పెద్ద పెద్దన్న కొడుకుని
ఓహో ఓకే ఓకే
తర్వాత ఇంకా పెద్దన్న కొడుకులో ఇంకో ఇంకొక చిన్నవాడు మెలిగింటాడుండి అన్నం చంపింటాడు కానీ తమ్ముడు మెలిగింటాడు
ఓకే
తర్వాతకి ఏమైంటదింటే వాడు అందరినీ వాడు పెళ్లి చేసుకుంటాడు ఒక అమ్మాయినినే కలుస్తాడుండి ఒక అమ్మాయి వల్ల వాడికి తెలుస్తుంది ఎనిమిస్ ఎవరు ఏంటి అని అంత
హీరో గమ్మాయిన్ కామ
ఎలా అంటే వాడు ఒక ఏమంటే రౌడీస్ పెట్టి రౌడీస్ పెట్టించి దీన్ని అటాక్ చేయాలండి చూసింటారండి వాళ్ళ జీజ
ఆ
అంత జీజా చూసుుంటే హలో
నా
ఆయా వలు దీజ చంపాల అని చూసుకుంటుంటే ఒక హోటల్లో ఫుల్ అటాక్ అయితాదండి హిరో పైన మీరు అప్పుడు బతకడమే గొప్ పానుకునింటారు అప్పట్లో ఆట్ ట్రాన్స్ ఇప్పు రన్ చేసింది వాళ్ళ మొగుడుదే అండి ఇట్లా ఆటో ట్రాన్స్ఫర్ చేసినారు అదిదని చెప్తారండి. అలా చేస్తే అప్పుడు బతికినోడు ఇంగ తర్వాతకి అదే అమ్మాయి అంటే కొంచెం అదేదో కొంచెం చ అది ఇష్టమని చెప్పలేం కదండి సడన్ గా ఏదో. చేసి వాళ్ళ గురించి తెలుసుకొని అంత అటాక్ మొదలు పెట్టి ఇంగ చంపేసి, ఈ అంత చేస్తారండి ఆ అటాక్ చనిపోయింది అంత తెలుస్తది ఎవరికి వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు ఉంటారండి.
ఆ హా
ఇద్దరికి నచ్చాలి తెలిసిన తర్వాత ఇంక వాళ్ళుండి ఇప్పుడు మల్లా రివెంజ్ స్టార్ట్ వాళ్ళది ఎలా చంపాలి అని
ఆల్రెడీ హీరో అటాక్ అయింది అయినా మళ్ళ ప్లాన్ జస్ తున్నారా
ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళ పెద్ద నాన్న కొడుకుని పెద్దన్నని చంపినారు ఇంకా ఇద్దరు అన్నలు ఉన్నారు పెద్ద నాన్న కొడుకుకి మాటలు రావండి మాట్లాంది కానీ ఒకరినీ చంపినాడు పెద్దొడిని ఇంకా ఇద్దరు ఉన్నారు లాస్ట్ోడు ఇప్పుడు ఎనిమి ఎనిమి అంటే రివెంజ్ తీసుకుంటున్నాడు హీరో పైన ఈ రివెంజ్ తీసుకుంటున్నాడు ఇప్పుడు
ఓకే ఓకే
అంటే దాంట్లో ట్విస్ట్ ఏంటంటే హీరో మొహాం లాగానే సర్జరీ చేసుకునింటాడండి వాడు వాళ్ళ తమ్ముడు అరేదండి మంచి ఫిల్మ్ అండి భార్య చూసున్నారు
మొసంగా ఐడియా వచ్చిందండి నేను ఈ వీకెండ్ లో చూస్తా అని తప్పకుండా
ఇంకా చాలా క్వశ్చన్ మార్క్స్ చాల ఉన్నాయంండి ఏంటి ఎ
ల్ ఏమ కసు అంటే మనమ ఏమ మళ్ళీ కలిస్తే అ తప్పకుండా దీని గురించి మాట్లాడతామండి చాలా వాారు చెప్తున్నారు స్టోరీ
ఆ సరే అనండి తప్పకుండా చేస్తానండి
ఇంకా నేనే గుర్తు పెెట్టుకునిగ అడుగుతా అని మిమ్మల్ని
సరే సరేనండి
డైరేటర్ మరి మంచిగా చెప్పండి
సరే సరే అండి పర్లేదండి
సరే అండి బాయ్ అండి
సరే సరే అండి బాయ అండి
బాయ చూడు ఇక్కడ ఇ